ఏ ఏ ఏ ఐ గరించి
అలాగే ఏ ఐ వల్ల బాగ డేవలప్ వచ్చింది
ఎ ఐ వల్ల మల్లి మళ్ళీ మంచి ఎ ఐ వళ్ళ అవన్నీ మనం
లోపోలు కూడావచ్చిన్నాయి
అవును ఏ ఐ వల్ల అవు చెప్పు చెప్పు
వచ్చినాయ్ గ
అవుడి ఆ వినపడుతుంది జ త
అవును
ఆ ఉహ్మ్ ఇంకా ఇంకా ఏమి అంటే ఇలా మనము కాల్ కాల్ రిపోడింగ్ అవి అవి కూడా చేసుకోవచ్చు
అవును
రీ రిమోటింగ్ రిమోటింగ్ చేకొసుకోచ్చ మళ్ళీ టీవీ టీవీ కూడా ఆన్ అయిపోతుదిగా ఏఐ వల్ల
ఆటోమేటిక్గా
ఆ ఆటోమేటిక్ గా
మోబీకడయి మాటీనా ఏఐ యూస్ చే చేస్తానారు
అవు బ్యాక్ బ్యాక్గ్రౌం సిటీ తు పట్నం కేతు కు ఏ కిదికీ లో కేళ్తే కష్ట అయిపోద్ది కదా అన్ ద అందుకు ఉండు ఉన్ లోనే ఏఐ ను ఏ
ఉహ్మ్ తాటి పెట్టి కూడా యూస్ అవుతుంది బాగా
ఉహ్ చాట్ జిపిటి జెమిని గూగుల్ జెమ్ చయి ఇవన్నీ ఏ ఐ నుండే వచ్చాయి ఏఐ ఉహ్మ్
ఆటోమేటిక్ కాలు కూడా వత్తన్నాయి అయితే ఓ
అవును ఆ ఆ ఆ అన్నే ఇటు సైడ్ లెవ్ అట్లాంటిది లేదు అమెరికా జపాన్ యూప్ యూరోప్ అటుసైడ్ ఉనాయి ఉ
అవును కొన్నాల్లోనే ఇటు కూడా వచ్చేస్తాయి
అవును ఇటు పక్క ఇటు పక్క వచ్చాయి అంటే ఇంకా ఇండియా ఎక్కడికో డెవలప్
ఉహ్మ్ ఆల్రెడి ఆటోమేటిక్ బిల్డింగ్ ఉన్నాద
కాదు
లే బిళ్ళు ఎట్ల ఇత్తది
అవు అనీ నాకు నా కూడా మార్నింగ్ మార్నింగ్ చేసింది సార్ మార్నింగ్ ఒక అన్ని ఆ ఇప్పుడు మాయ దాంట్లో మనము ఉం డేటా ఇస్తే అదిస్తే ఎక్సల్ లోకి మార్చుకుంటే అయిపోద్ది మనం మనం ప్రత్యేకంగా అడచ్చేసి అదంతా అదం ఆక్రమం లేకుండా అయిపోద్ది కాఫీ పే అంతే ఇపూ
హ్ అవును ఇప్పుడు అన్నీ వచ్చినాయి
ఆ నెక్స్ట్ టెక్నోలజీ పెరుగుతుంది కాకుపోతే మనము అ సాఫ్ట్వేర్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడము వల్ల పొడులు అది పోను ఫోనే కొద్దిగా ఇదవుతుంది.
అక్కయి పోయిట ఆవును
అవును హ్యాంగ్ అవుద్ది
ఏఐ టుల్కి ఎక్కువ డేటయిపోతే
అవు ఫోన్ కూడా హ్యాంగ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ స్లో కూడా అయిపోద్ది ఫోన్ ఆ విత్తం నాకు అర్థమయింది అంతే అన్నయా కొన్నిగా జాగ్రత్తగావున్నా
హ్ ఆటోమాటిక్ మట్టన్ ఏం ఎం ఉన్నాయి. నికు కేంటెడు ఇప్పుడు
హ్ అవు
ఆటోమటిక్ వాషింగ్ మెషీన్ ఉన్నయి
అవును
ఏఐ ఏ కదా
ఏఐ అది ఏఐ ఆది ఫుల్లుగా ఏఐ కొన్ని ఏరియాస్లో అలాగవుతుంది కొన్ని ఏరియా స్లో ఇలాగవుతుంది
ఉమ్మ్
ఉమ్మ్
అది మాకి అది క్రికెట్లో కూడ ఏఐ లొబో దీన్ని చూచావా
ఆ అవును రాసిం ఆ నుజోనిల్ చూడాలంటే డైరెక్ట్ చూడలేదులే అంటే వాటి గురించి తెలుసుకున్నాను అంతే
ఉమ్మ్ డాగ్ టైప్ లోఉన్నది
అయిపోయిందా